హలో
హలో నమస్కారం అండి
నమస్కారం అండి బాగున్నారా సార్
ఆ బాగున్నాం సార్ మీరు ఎలా ఉన్నారు సార్
చాలా బాగున్నామండి
అవునా ఏం చేస్తున్నారండి మీరు అవునండి భోజనాలు అయిపోయినాయి ఇప్పుడే అయిపోయినాయి భోజనాలు సండే స్పెషల్ చికెన్ ఉండేండి అతే చికెన్ మా పీజీలో చికెన్ చాలా బాగా చేస్తారండి
మసాలానా ఫ్రైనా అండి
ఆ మసాలా మసాలాలే ఉంటాదండి
మసాలా ఉంటందా లేకుంటే నార్మల్ గా సూప్ ఉంటందా
సూప్ అండి దానిలో మీరు మసాలాలు వెతుక్కోవాలండి
అదే అదే ఎందుకంటే నాకు తెలుసు పిజీల ఇలా ఉంటాది కర్రీ పాయింట్ అలా మసాలా ఉండది గ్రేవీ ఉంటది అన్నట్టు
ఆ మా దగ్గర గ్రేవీ కూడా తక్కువనే అండి స్టార్టింగ్ లో పోతే గ్రేవీ దొరుకుతది
అంతే కద అండి దీంట్ల కూడా అంతే ముంగడ పోయినోని మంచిగా దొరుకుతది లేటు పోతే ఇగ మొత్తం తోడుకోని తుడుసుకొని తీసుకునుడే
అంతే అండి ఇంకా వాడు ఎట్లా
ఎట్లా ఏమన్నా ముక్కలు ఏమనా లిమిట్ ఆ లేకుండా అన్ లిమిటెడ్
ఏ లేదు వాడు ముఖం చూసి ఏత్తడు
అట్లా కూడా ఉన్నదా అంటే మనం వాన్ తోటి మంచిగా దోస్తు చేసుకోవాలి అన్నట్టు
వానితోనే మంచిగా దోస్తీ చేసుకోవాలి మన మనకు మంచోడే అండి వాడు అందరికి మార్నింగ్ ఏ మనకు మంచిగానే ఎత్తాడు ఒక ఫైవ్ సిక్స్ ఎస్తాడు మాకు
అబాబాబా ఎంత ముక్క పెద్దగ ఉంటదా చిన్నగా ఉంటదా
మీడియం ఉంటాది
అవునా ఇప్పుడు మనం మన దావత్లలా ఏ పెడతాం అట్లుంటందా
ఆ దావతులల్ల పెట్టే కంటే కొంచెం చిన్నగా ఉంటాది
ఆ ఇంట్లో చేసుకునే అంత
ఇంట్లో చేసుకొనే అంతా ఉంటాది
మరి పర్లేదు మరి ఐదు ఆరు ముక్కలు అంటే ఇంకేంది బేఫిగర్ గా తినొచ్చు
ఆ వాడు వేసి మళ్ళా ఇట్లా దాని మీద అన్నం పెడత్తాడు కనిపీయకుండా
అబ్బాబాబాబా
నాకు ఇత్తడు మరి పెద్ద మంచోడు మంచోడు ఉన్నాడు సార్ వాళ్ళు ఇంకా మనకు అవును సార్ మాకు మార్నింగ్ టిఫిన్ ఇలా సండే పూరి ఉంటాయిండి
అవును మీకు ఏమేమి ఉంటాదండి నాస్తా సార్
సార్ సార్ చూడండి మీకు మాకు సండే మార్నింగ్ పూరి ఉంటాదండి
అంటే ఆదివారం పొద్దున్న
ఆదివారం పొద్దున్న పూరి
పూరి పూరి తోటి ఆలు ఉంటాదా లేకుంటే పప్పు ఉంటాదా
ఆలు ఆలు ఉంటదండి ఎల్లో కలర్దీ ఆలు ఉంటాది
ఆ
అవునండి మళ్ళా
మస్తు ఉంటాది ఎంత పూరి అన్లిమిటెడ్ ఆ మరి లేకుండా నాలుగేనా
నై నే పూరి మూడే అండి లిమిటెడ్
అచ్చ మూడేనా హోటల్లో నాలుగు ఇస్తారు కదండి
అవునండి కానీ ఇక్కడ మూడే
అడగాలండి మీరు డబ్బులు ఇస్తారు కదా బయట ఏమో నాలుగు ఇస్త స్తారు హోటల్ల మూడు అంటే ఎట్లా సైజ్ ఏమిముంటది మరి
సైజ్ బానే ఉంటాడండి హోటల్ లెక్క ఉంటాది
ఆ మరి నాలుగు వేయ్యాలి కదా
అదే ఇగ వాళ్ళకి చెప్పాలే
మీరు అందరు ఒకటే చెప్పాలి మీరు అందరూ ఒక్కటై చెప్పాలి ఎందుకంటే బయట నాలుగు ఇస్తున్నారు కదా వాళ్ళు కావాలనుకుంటే ఒకటి ఎక్కువ బయట కన్నా ఒకటి ఎక్కువ వేయాలి వాళ్ళు యాక్చువల్ గా
ఆ కానీ అట్లా చెప్తే వాళ్ళు ఏమన్నారు మనది పెద్దగా ఉన్నది కదా అనేసి వాళ్ళు అంటున్నారు ఆ ఆ సైజు
ఇప్పుడు మీకు అర్థంమయితాది ఉన్నాదా లేదా నిజంగా
అంటే యావరేజ్ ఉందండి ఒక్కొక్కసారి అంటే సైజ్ ప్రాపర్ గా రాదు అది కొంచెం సారి చిన్నగానే వస్తే కొన్ని సార్లు
ఒకటేసారి మొత్తం పూరిలు చేసుకొని ఇక్కడ వచ్చి మీకు పెడతారేమో కదా
ఆ హా అప్పుడుది అప్పుడు చేసి ఇస్తారు ఇక్కడే
అదే డైరెక్ట్ క్యాంటీన్ అంటే హోటల్ లెక్కని ఉన్నదా అన్ అనండి
ఆ అవునండి డైరెక్ట్ ఇక్కడే పక్కనే క్యాంటీన్
అవునా
అంటే మా పిజి వోనికి రెండు ఊ కే అపార్ట్మెంట్స్ ఉన్నాయి
అంటే రెండు హోటల్లు ఉన్నాయి అన్నట్టు రెండు హాస్టల్లు
రెండు హాస్టల్లు ఒకటే హాస్టల్ దానికి ఒకటే దగ క్యాంటీన్
ఆ అంటే రెండు హాస్టల్లకి ఒక్కటే క్యాంటీన్
ఒక్కటే క్యాంటీన్
ఇప్పుడు హాస్టల్ అనేది ఇప్పుడు ఓన్లీ బాయ్సా లేకుంటే
ఓన్లీ బాయ్స్ అండి, ఓన్లీ బాయ్స్ అం, డి ఆహా ఓన్లీ బాయ్స్ ఏ.
అవునా
హూ
పర్లేదండి ఎట్టా పెద్ద హాలు ఉంటదా
ఏం లేదండి ఆ రూమ్ ఉంటది మంచిగానే
ఎంత ఒక పది పదిహేను, ఇరవై బెడ్లు ఉంటాయా
ఆ అండి ఉంటాయి మనం వేసుకున్నాం అండి ఎందు ఎందుకంటే మనకు అది ఏమంటారు బెడ్లు ఇయ్యాలే
ఆహా మళ్ళ కింద గద్ద వేసుకున్నారా
ఆ కింద గద్దలు ఇచ్చిళ్ళు వాళ్ళే ఇచ్చిండు గద్దలు
ఆహా మీరు బెడ్ తీ తీసుకోలేదా
ఆహా బెడ్డు తీసుకోలే అండి
హు అంటే బెడ్డువి కూడా ఉంటాయి కదా, హాస్టల్లాల ఎక్కువ ఏముంటాయి అంటే ఓ ఒక పది బెడ్లు ఉంటాయి అన్నాడు, కింద పైన డబుల్ బెడ్లు ఉంటాయి అన్ని.
ఆహా అట్లా లేవండి ఇక్కడ
హు హుమ్మ్
ఆ వాడు ఇయ్యలే మనకు మనం ఎంతమంది వచ్చినామో దాని ప్రకారం చింటూ మన
ఎంత మంది ఉన్నారండి మీరు, మీ తోటి వాళ్ళు ఎంత మంది ఉన్నారు, మీతోటి వచ్చిన వాళ్ళు.
మా తోటి వచ్చినోళ్ళు ఫస్ట్ ట్వంటీ టూ మెంబెర్స్ వచ్చినామండి.
అబ్బాబాబాబాబాబ బా అప్ప బాగానే మంది వైళు మీరు అంటే ఏ విధంగా కూడా ఇబ్బంది లేదన్నట్టు మన ఇరవై రెండు మంది అంటే మొత్తం అంగడి చేయొచ్చు ఎక్కడంటే అక్కడ.
ఆ చేయొచ్చు కానీ మనకి ఎట్లా అంటే నడపచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఎంత మంది ఉన్నాం అంటే తొమ్మిది మంది ఉన్నాం. అందరూ వెళ్ళిపోయాలండి
అంటే నచ్చలేదా
రీ నచ్చలే ఇగ కొన్ని కారణాలు కూడా
ఇగా ప పని చేసే మనుషులు కాదు ఇగ దద్దమ్మలు అన్నట్టు.
ఆ అంటే వాళ్ళకు నచ్చలే కొన్ని మా మా బ్లాక్ లో ఒక వ్యక్తి ఉండే అంటే ఇట్లా కం కంపెనీలో అందరికిీ ఒకటే జగ ఎయ్యాలే కదా అండి
ఆహా అంటే వేరే వేరే ఆ ఓ ఓకే ఓకే అర్థమై పే
కొంతమంది టీటి బ్లాక్ వేసి లు కోన్
అన్నట్టు మీరు
ఆ వేరే వేరే డిపార్ట్మెంట్ లో ఉన్నాం మనము
ఒకటి ఒకళ్ళ ఇద్దరు పడ్డోళ్ళ ఎళ్ళిపోయిలు
ఒకళ్ళిద్దరు పడ్డ అందరికి ఒకళ్ళిద్దరే పడ్డారండి ము
ఇప్పుడు మీ దగ్గర మీ తోటి వాళ్ళు ఎంత మంది ఉన్నారండి
మాతోటి ముగ్గురు ఉండే అండి
ఆ ముగ్గురులో మీరు ఉన్నార ఒకరైనా
ముగ్గురులో ఇద్దరం ఉన్నాము ఒక్కడు ఎళ్ళిపోయిండు
ఒకడేళ్ళి పోయిండు అంటే మిగతా వాళ్ళు ఎక్కడ వేరే వాళ్ళు ఉన్నారా మళ్ళా
ఆ మన మొత్తం కంపెనీలో ముగ్గురు కన్నా ఎక్కువ వెళ్ళలే
ఇప్పుడు మీ ఫ్లోర్ కి ఇప్పుడు మీరు చేసే ఫ్లోర్ కి మీ ఒక ఫ్లోర్ అంటూ ఉంటది మీకు ఒక క్యాబిన్ ఉంటదా ఫ్లోర్ ఉంటదా మీకు
మాకు మొత్తం బ్లాకే ఉందండి బ్లాక్ ఈ మొత్తం మనదే
ఆ బ్లాగి అంటే అంటే ఒక ఫ్లోర్ అన్నట్టు
ఫ్లోర్ గాదండి అది సపరేట్ బ్లాకే ఉన్నది
అంటే కింద మీద మొత్తమా చ్ అట్లా గాదండి ఇప్పుడు మీ ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు వర్క్ చేసేది కింద మీద పో అస్తరు పోతరా
ఆ కింద మీద ఉండదండి మీద ఇంజనీరింగ్ వోళ్ళు ఉంటరు కింద నాన్ ఐటీ వోళ్ళు ఉంటారు
ఇప్పుడు మీ మీది ఏదైతే డిపార్ట్మెంట్ ఉన్నదో మీరు చేసేది వర్క్
ఓకే
ఆ అది ఒక ఫ్లోర్ ఉన్నదా అంటున్న
ఆ ఒక ఫ్లోర్ ఉన్నది అంటే మీకు అర్ధం అవ్వట్లేదండి ఇప్పుడ్ ఇప్పు ఎలా అంటే ఈ బ్లాక్ సపరేట్ ఉన్నది ఏ బ్లాక్ సపరేట్ ఉన్నది
ఓకే అండి అర్థం అయిపోయింది నాకు ఇప్పుడు బ్లాక్స్ అంటే ఒక టూ త్రీ ఫ్లోర్స్ ఉంటాయి గదా
టూ త్రీ ఫ్లోర్స్ కాదండి మొత్తం బ్లాక్ ఒక బ్లాక్ అంటే మొత్తం ఒక బిల్డింగ్ మొత్తం అది దానికే
అదే అండి అదే అంటానా మరి ఒక బిల్డింగ్ అంటే ఒక బిల్డింగ్ ఒకటే ఫ్లోర్ ఉంటదా
లేదండి టూ త్రీ ఫ్లోర్స్ ఉంటయి
ఆ మరి టూ త్రీ ఫ్లోర్స్ ని కలిపి ఒక బ్లాక్ అంటరు మరి అదే నేను అనేది మీకు ఇప్పుడు మీకు ఈ బ్లాక్ మొత్తం ఒకటే వర్క్ చేస్తదా మొత్తం బ్లాక్ మొత్తం
ఆ బ్లాక్ మొత్తం ఒక అంటే ఉన్నయి కొన్ని కొన్ని వైరస్ ప్యూరిఫికేషన్ ఉన్నాయి కొన్ని సెల్ కార్చాలు కొన్ని మీడియా
ఆ అదే అండి నేను నేనేమంటాన్ అంటే ఇప్పుడు మీ ఆ ఇప్పుడు మీరు చేసేది ఏదైతే డిపార్ట్మెంట్ ఉన్నదో
ఆ
అయితే దాంట్లో ఎంత మంది ఉన్నారు అంటున్నా
దాన్ల్లా చూడండి మొత్తం
అంటే మీ మీ తోటి అటు ఇటు వేరే బ్లాక్ లా కాదు మీ జగాలా
మా తోటి ఉన్న మెంబెర్స్ ఒక సెవెన్ మెంబెర్స్ దాకా ఉన్నామండి
సెవెన్ మెంబర్స్ ల మీ సహచరులేమో ఇద్దరు నువ్వు ఇంకో అతనా మిగతా వాళ్ళు మరి ఆళ్ళు ఎక్స్పీరియన్స్లా లే ఫ్రెషర్స్ ఆళ్ళు గూడా
ఆ వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మేమ్ ఫ్రెషర్స్
ఓకే ఓకే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అంటే ముందే వచ్చి అంటే వాళ్ళకు సెటిల్డ్ అన్నట్టు అక్కడ
ఆ సెటిల్
మ్ ఓకే ఓకే అండి
ఉమ్ అయితే మన మొత్తం మనం టోటల్ అక్కడ నుంచి వచ్చినాము చూ గర్ల్స్ బాయ్స్ కలిసి ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ దాకా అచ్చినం
అవునా అండి
ఆ థర్టీ ఫైవ్ మెంబర్స్ లో మన మొత్తం బ్లాక్ బ్లాయిస్ లో ముగ్గురు కన్నా ఎక్కువ దే ఏ బ్లాక్ లో లేరు
ఆహా ప్రతి దాంట్లో ముగ్గురు ముగ్గురు ఉన్నారు అన్నట్టు
ప్రతిదానిలో ముగ్గురు ఉన్నారు వెళ్ళిపోయి లిక ఇక అందరు ఇప్పుడు అన్ని బ్లాక్లలలో వేకెన్ సీలున్నయి
ఆహా వేకెన్సీస్ ఉన్నాయా అండి
ఆ ఉన్నయండి ఉమ్ వాళ్ల్ళు ఫస్ట్
రుమారిపుర్ మీకు మాక్ మధ్యాహ్నం ఎట్లా అండి మధ్యాహ్నం భోజనం టిఫిన్ తీసుకపోతరా లేకుంట మళ్ళ అచ్చి తినిపోతారా
ఏ అచ్చుడు అంటే కాదండి అక్కడే
ఇక మధ్యాహ్నం ఇక ఇక చాయ్ బిస్కెట్ తీసుకుంటాలా టిఫినా
ఎక్కడండి
మధ్యాహ్నం లంచ్ ఏం చేస్తున్నారండి మరి
ఆ లంచ్ ఇక్కడ నుంచే తీసుకెళ్తున్నామ అండి ఒకవేళ తీసుకెళ్ళకపోతే ఆ ఆ బాక్స్ తీసుకొచ్చుకున్నామండి
చేసేస్తారన్నట్టు లంచ్ కోసం కూడా
ఆ లంచ్ కోసం చేసేత్తారు వాళ్ళలకు మనం ఏ షిఫ్ట్ వెళ్ళినా చెప్పేత్తే వాళ్ళు పొద్దుగాలు చేస్
ఆ మేము ఇప్పుడు ఎళ్తాను అంటే మీకు షిఫ్ట్లు ఉంటాయా అండి
అండి మాకు రొటేషన్ షిప్ట్స్ ఉంటాయి షిఫ్ట్స్ చూడండి ఏ షిఫ్ట్స్ మాకు ఇప్పుడు వరకు అయితే ఏయ్యలే మన ఇది ఎస్ఓపిసి నడుత్తాని అంటే ట్రైనింగ్ నడుస్తాంది ఇంకా
అంటే మార్నింగ్ టు ఈవెనింగ్ ఆ
ఆ మార్నింగ్ టు ఈవవినింగ్స్ ఇక ఏ షిఫ్ట్ అంటే సిక్స్ సిక్స్ టూ టూ
నార్మల్ ఇప్పుడు నడిసే టైమింగ్ ఏంటిది మీకు
మాది ఇప్పుడు జనరల్ అండి ఎయిట్ టు ఎయిట్ టు ఫై
ఎయిట్ టు ఫై
ఆ ఎయిట్ టు ఫైవ్ ఎయిట్ కి వ ఎళ్ళినప్పుడు కాఫీ ఉంటది షిఫ్ట్లుఅంటే సిక్స్ టూ టూ డే షిఫ్ట్
డే షిఫ్ట్ మళ్ళా దాని తర్వాత టూ తర్వాత ఇక మంచిగా రెస్ట్ తీసుకునుడే
ఆ అంతే రెస్టే
అంటే ఒక హాఫ్ డేనే వర్క్
ఆ ఆఫ్ డే వర్కుఉంటది మళ్ళీ పి బి టెన్
టెన్ అంటే వన్ వీక్ ఇది వన్ వీక్ అదుంటదా లేకుంటే వన్ మంత్ వన్ మంత్ ఉంటదా
అట్లా ఉండదట వాళ్ళు చప్పిల్లు ఒక టూ డేస్ ఇట్లా టూ డేస్ అట్లా
అరే అరే అరే అరే ఓ వ వీక్ వీక్ వీక్ ఉంటే బాగుంటది మళ్ళా నైట్ సీ కూడా ఉంటదా?
ఆ సి కూడా ఉంటారట.
అంటే టెన్ టు సిక్సా?
ఆ టెన్ టెన్ టు సిక్స్ నైన్
అబ్బా నైట్ వర్క్ అవర్లు అంటే కొంచెం దిమాగ్ ఖరాబ్ అవుతదండి.
ఆ అవునట్ట కానీ ఇప్పుడు మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అదే బెటర్ అంటాళ్ళు ఎందుకంటే వాళ్ళు టెన్క్ వెళ్లి నాంక ఒక లెవెన్ వరకు ఏమైనా రాసేది ఉంటే ఏసోపి అవి రాసిస్తారట. దాని తర్వాత సార్లే చెప్తారటపోయే వెళ్ళి పండుకోనులని
అవునా
ఆ మళ్ళా ఒకటి ఇటికి లేచి కాఫీకి పోయ్య వచ్చి మళ్ళా పని చేసుకుంటారట.
ఆహా
ఉ
ఇప్పుడు లంచ్ మీకు బాక్స్ లంచ్ లో ఏమేమి ఉంటాయండి క మీకు కూరగాయలు?
కూరగాయలు చూడగా కాకరకాయ ఉంటదండి.
అంటే కాకరకాయ ఫ్రై ఉంటది కదా
ఆ ఫ్రై దానిలో టమటాలు వేసి చేస్తారు. ఆలు ఆలు ఉం ఏ మేము తినమండి.
మల్లా ఆలు ఫ్రై ఆ ఆలు కర్రీ నా
ఆలు కర్రీ అండి ఫ్రై ఉండది
మ్ మళ్ళా పప్పు ఉంటది ముద్ద పప్పు పాల పాలకూర పప్పు ఉంటది కంపల్సరీ అదయితే సాంబార్ అయితే మ్యానేటరీ అండి ఎక్కడ కూడా అంతే సాంబార్ అయితే ఉంటది మళ్ళా మీకు అది పకోడి ఉంటదా లేదండి
లేదు ఉండదండి పకోడి లేదు, పచ్చడి లేదండి. పెరుగు ఉంటదండి కానీ ఆ పెరుగు తక్కువ నీళ్ళు ఎక్కువ పచ్చడి లేదండి.
అరే పచ్చడి ఉండాలి కదా అండి మరిట్లా పచ్చడి పచ్చడి అసలు ఇక్కడ కూడా పచ్చడి ఉంటది.
ఉంటది వానికి చెప్తే తెప్పిస్తా తెప్పిస్తా అంతండు తెసిపిత్తలేడు.
మరి మీరు ఇంతమంది ఉన్న మీరు ఎంతమంది ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడనుంచి పోయినోళ్లు మీరు? హాస్టల్లో హామ్ తొమ్మిది మంది టామ్